అదే కట్ అయిపోనయి డీటెయిల్స్ అడుగుతారు
అ
ఓ డీటెల్స్ అడుగుతుంది టాస్క్ అవైలబుల్ అని
ఆహ ఆ ఇంగ నీక్ కూడ వస్తాయేమో అయితే
ఉ ఉ
అది పార్ట్ టైం చేసుకోవచ్చు ఇది
రావాలి కదా ఫస్ట్ ఒక పేమెంట్ వస్తే కదా తెలుస్తది
అదే పేమెంట్ చూద్దాం ఎంత అంటే ఆ టాస్క్ లో నాకు ఫైవ్ ఇచ్చినారు ఫైవ్ మెంబర్స్ తో మాట్లాడాల ఏందో రెండో నంబర్ కూడ నీదే కొట్టిన నీకే కాల్ వచ్చింది మళ్ళీ వస్తుంద లేదా అని కోట్టిన ఫస్ట్ లోది స్వీకరించబడింది అని వచ్చింది సెవెన్ ట్వంటీ ఫోర్ సెకండ్స్ మాట్లాడన్నారు స్వీకరించబడింది అని వచ్చింది
ఆ
హలో బ్యా మనమేంది స్వామి దాని గురించి మాడుతున్నాం దీంట్లో హలో ఆ రోజు ఏమైందంటే
ఆ
ఏంది సౌండ్ ఇనిపించడం ల
చెప్పురా
ఉండు ఒక్క నిమిషం కట్ జేసి చేస్తా సౌండ్ వినిపిల్లా